తిన్నారా
ఆ తినం
ఏం చేస్తున్నావ్
మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని చిల్లవుతాన్నామండి మీరు కట్ట కూడాంేొంత జప్పగ మాది అవునా లంచ్ అయిపోయిందా
ఆ అయింది
అ
మీరు తిన్నారా
మ్
ఆ రైస్ రాడిష్కీ కర్రీ
అవునా ఆ మేమైతే ఇంకా పీజీలో ఫుడ్ ఉంటది కదా అందరిది కర్రీ వేసుకొని తిన్నామండి
ఓ బాగుంటది అట్లా తింటే
అవునండి
మీరు సపరేట్గా ఏం చేసిన అంటే మీకేం చేసినారు పిజిలో మీ పీజీలో ఏం చేసినారు
మా పీజీలో దొండకాయ మసాలా అండి
ఓ బాగుంటదా
ఆ బాగుంటుందండి పర్లేదు
ఏమో లే నేను తినను అట్లాంటివన్ని
ఆ మీ పీజీలో ఎట్లా చేస్తారండి రాడీష్ కర్రీ అంతా
టిఫిన్స్ బాగుంటాయి టిఫిన్స్ బాగా చేస్తారండి అంతేను మధ్యాహ్నం అంత బాగుండదు తెలుసు కదా పప్పు సాంబార్ అట్లే ఉంటాయండి
అవును అందరి పీజీల్లోనూ అంతే మీ కాలేజ్ లో బాగా చదువు చెప్తారా
లేదండి బైట్కంటే ఇంకా అయిపోయింది కదా అంటే ఏముందు అయినా ఏం చెప్పరు వాళ్ళు మనం చదువుకుంటే చదువుకోవచ్చు లేదంటే లేదంతే ఏమండి ఎవరినైనా జాయిన్ చేపిస్తారా ఎట్లా మా కాలేజ్ లో
అదే అనుకున్నామ అండి కానీ ట్రైనింగ్ సరిగ్గా లేదు అని చెప్పి విన్నాను సో చుస్తున్నా
మ్
ఏమేం కోర్సు లు ఆఫర్ చేస్
ఎందుకులేండి మా మా కాలేజీ లో వద్దు గాని డబ్బులు బిక్క అంత్
కోర్సులు ఏమేమి చేస్తారండి మీ కాలేజ్
మ్ త్రీ సీట్స్ కూడా లేవని చెప్తున్నారు మా కాలేజీ లో
అవునా
ఆ ఇంకా ఊరికే డబ్బులు కట్టి చదవాల్సిినంత అంత మంచి కాలేజ్ అయితే కాదు
ఆ
మీకేమన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఉం ఆ అన్నీ ఉన్నాయి సిఎస్సి రిలేటెడ్
హ్మ్
మీ కాలేజ్ లోనే జాయిన్ చేయచ్చు గ చేయచ్చు కదా అంటే మీరు చదివింటరు
వేస్ట్ కాలేజే అండి అందుకే ఆలోచిస్తానం
అండ్ ఇంకా
అంటుంది
కాలేజ్ లోనా కాలేజ్ హాస్టలా
పీజీలో ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ హాస్టల్ లో ఉంటిమి మళ్ళా షిఫ్ట్ అయిపోయినాం పీజీకి అంటే అప్పుడు బా ఉంనింది కో నిన్న ఇంటికే కట్టాల్సి వస్తానింది అంతవరకు కాదని పీజీకి షిఫ్ట్ అయినాం
హ్మ్ హు పి పిజినే బెటర్ ఆ హాస్టల్ కన్నా
టరు మీ పీజీలో ఎంత తీసుకుంటారు అమౌంటు
మాకా సిక్స్ కే అండి మీకి
మాకు ఫైవ్ కె రూమ్ కి ఫోర్ మెంబెర్స్ ఉంటాం మీ ఫుడ్ బాంట దా ఏమేం పెడతారు
తరు ఇడ్లీ పెడ్తారు
అ
ఇంకా మధ్యాహ్నం అయితే అంత బాగుండదు నైట్ లో కూడా పర్లే బానే ఉంటది ఇంకా నాన్ వెజ్ కాబట్టి టూ టైమ్స్ పెడతారు వీక్ కి సో పర్లే అడ్జస్ట్ అయిపోయినాం రూమ్స్ బాగుంటాయ్ అంటే లైక్ హౌస్ లాగా ఉంటాయ్
ఓ బాగుంటది అట్లా అయితే
ఆ స్పేస్ చానా ఉంటది
హ్మ్
ఆ రూమ్ వల్లే ఉన్నాం ఇంకా లేకపోయింటే మారిపోయింటాం ఇప్పుడో
ఆ అంతే లెండి ఫ్రెండ్స్ అందరు
హ్మ్ ఫుడ్ ఫుడ్దేముంది బయట తిం
హ్మ్ అంతే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ లెండి
హ్మ్ ఫుడ్ అయితే అంత బాగుండదు మధ్యాహ్నంలో అసలు ఎందుకు రా వద్దు అనిపిస్తది ఒకోసారి
హ్మ్ మీ వాయిస్ చాలా బాగుందండి మీరు అంటే నాకు ఏదో హీరోయిన్ వాయిస్ విన్నట్టే ఉంది మీరు ఏమన్న సినిమాస్ లో యాక్ట్ చేశారా
లేదు నాకు అనిపించింది ఏమంటే మీ వాయిస్ బాగుంది సింగర్ ఏమో అనుకున్నా
ఆ నేను సింగరే అండి కాలేజ్ లెవెల్లో సింగింగ్ నేర్చ్ కున్నా అంటే కాలేజ్లేవెల్లో పాడ సింగింగ్ ఇంకేమండి విశేషాలు
చెప్పాలి మీరే
వాయిస్ చాలా బాగుందండి సినిమాలో ట్రై చేయండి
మీది కూడా పోంది సినిమా తీసా మీరు పాటలు పాడండి అను బడ్జెట్ కూడా ఉంది కాాల అంటే తీద్దాం మీరు పాటలు పాడతామంటే
సింగింగ్ చేస్తండి మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు యాక్టింగ్ చేస్తారు బాగా వచ్చు వాళ్ళకి యాక్టింగ్
హ
మీరు ఏమన్నా డైరెక్షన్ యాక్టర్ బాగా యాక్టర్స్ మీరు ప్రొడ్యూస్ చేస్త జాల
మీ ఫ్రెండ్స్ యాక్టింగ్ కన్నా గేమ్స్ బాగా ఆడేలాగాన్నారు యాక్టింగ్ కన్నా గేమ్స్ బాగా ఆడేలాగా ఉన్నార
అ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ స్పోర్ట్స్ స్లో నేషనల్ లెవెల్లో ఆడాలారు కొంతమంది వాలీబాల్ ఖోఖో ఇంకా రాక్ పేపర్ సీజర్ కూడా నేషనల్ లెవెల్ ఆడారు
అది కూడాడా న నలుగు పెడతారా తెలిదే నాకు
నేను ఏం లేదండి నేను ఓన్లీ సింగింగ్ అే
్యాన్స్
డ్యాన్సులు ఏం లేదండి అట్లాంటి పనులన్న చేయకూడదుని మా ఇంట్లో పద్ద్దతిగా పెంచినారు మీరు మీరు డ్యాన్స్ బాగా చేస్తారంట కదండి
లేద అంటే ఏదో గుంలో గోవింద స్టేజ్ కింద పర్ఫార్మెన్స్ ఉంతే
అంతేలేండి
ఏడ చేస్తాముడి అందరుూ అంటే బాగుండద
అంతేలేండి ఇంకేమండి
చెప్పాలి మీరే ఇంకా నైట్ కి ఏం చేస్తారు ఫుడ్
ఎట్లా అండి చదువుకుంటున్నారా మీరు బాగా
లేదు ఇప్పుడు అంటే ట్రైనింగ్ అప్పుడు చదువుతాం ఇప్పుడు బేకే మనకి సో అట్లా తిరుగుతున్నాం టూ వరకు అట్లా బ్రేక్ ఇంకా మీతో మాట్లాడదామని
అవునులేండి ఈ కంపెనీస్ వచ్చి ట్రై చేస్తున్నారా
ఆ ట్రైనర్స్ ఆ అదే కంపెనీ అంటే అకాడమీ ఉంటంది కదా అట్లా వాళ్ళు ట్రైన్ చేస్తారు వాళ్ళకి వాళ్ళ కన్నా మాకే వచ్చు కాన అంత సగసార్ అట్లా ట్రైం చేస్తారు వాళ్ళు
ట్రైనింగ్స్ మాకు కూడా ట్రైనింగ్ జరిగిందియి ముందు
ఉ ఇంకా అరిఫీ పే చేసినప్పుడే అర్థంమయింది డబ్బులు బొక్కే మాకని
అ
ఇంకేంటండి
ఆ
ఇంకేంటి
ఇంకేమంది చెప్పాల మీరు బండ వస్తరం
ఆ లేదండి తింటాంది
ట్వంటరాదా
అహా లేదు చేసి పెడితే వాగుతుండ్
ట చెయ్యాల గదండి బాగా ఆడపిల్లలన్నాక్
ఏముందిలెన్ని ఇప్పుడు బాయ్స్ కూడా చేస్తారు కదా వాళ్ళని వచ్ వంటచ్చే వాళ్ళని ఎవర్నన్నా సెట్ చేసుకుంటే సరిపోయింది
మంచి కట్టుబాట్లండి మీవి
ఈక్వల్ ఉండాల అదేమి ఇద్దరు ఈక్వల్ ఉండాల మనమే చెయాలన్ రూలుండగుడదు
అంతేండి అవును ఈక్వాలిటీ
ప్రతిసారి గర్ల్సే జెయ్యాలి బాయ్స్ చెయ్ గుడుదు
మా స్నేహితులందరూ మీతో మాట్లాడుతుంటే చూస్ నవుతున్నారు ఒకరు మీరొకట్ ఒకటి నేర్చుకోండి ఏమంటే పక్కనోళ్ళు మాట్లాడ్నాకే మీరు మాట్లాడాలండి అట్లా ఓవర్లలాప్ చేసినారనుకోండి నేను మాట్లాడినాక మీరు మాట్ ట్లడలండి
ఆ సరే అండి క్షమించండి తప్పైపొయింది
ఒకర్మీద ఒక రించిగా ఉండదండి ఇంకేంటండి మరి సమాచారం
మీ ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తున్నారు మీ పక్కనే ఉన్నారా ఇంకా
మా ఫ్రెండ్స్ మా పక్కనే ఉన్నారండి నేను మీతో మాట్లాడుతున్నా అండి అని వాళ్ళు చానా కుళ్ళుగా ఫీలవుతున్నారు వాళ్లంతా రెడ్ హ్యాండ్స్ గేమాడ్ తాన్నారు మీకు తెలుసా రెడ్ హాండ్స్ మీకు రెడ్ హాండ్స్ గేమ్ తెలుసా
ఆ తెలుసండి ఒకసారి బలైపొయినా ఆ గేమ్ లో ఆడి సో అప్పటి నుంచి భయపడతాదాన్నిది దాని పేరు వచ్చిదిన్ మీటిక్ లో ఉన్నప్పుడు ఒకసారి ఆడ్నం ఒక్జారాడ్నం
మ్మ్
మ్మ్ అయిపొయింది ఇంక అదే ఫస్ట్ అదే రాస్
బా కొట్టేసినారా మీ చేతుల్కి
మీరు
మ్మ్ మేమెప్పుడైనా ఒకసారి ఆడతామండి మా ఫ్రెండ్ ఒకమ్మాయి పడుతుంది మీలాగే
ఊహు
బాగాడు తమండి మేము బాగా మంచిగా చిల్ అవుతాము
మ్మ్ ఎవురో అమ్మాయి గుడా నాలాగే పాపం భయమున్నట్టుంది రెడ్ హ్యాండ్స్ అంటే
అవునండి అంటే కొట్టారు ఆ అమ్మాయిని బాగా
ఇంకేంది అంటారు రషెడ్యులు అట్లాంటివేమన్న్
ఆడతామండి షటిల్స్ అంటే ఇష్టం మాకు కానీ మా ఫ్రెండ్స్ ఎవర్ రారన్నమాట సరేలే అండి ఇంకా పెట్టండి టైం లేదు మ్మ్